హలో
హలో
బావున్నావా హ్మ్ నాన్న ఏం చేస్తున్నా
ఏం చేయాల ఇంకేం చేస్తున్నావ్
ఏం లే నేను సాంగ్స్ వింటా ఉన్న హ్మ్ హ్మ్
నేను కూడా ఖాళీగానే ఉన్న నీళ్లు పడతాన్న రిఫరిసా
హ్మ్ అవును చాలా రోజులు అయింది కదా మనం మాట్లాడుకొని
హ్మ్ కరెక్టే కాలేజ్ లో అసైన్మెంట్స్ వర్క్స్ చాలా బిజీ అయిపోయినాం కదా
మె ఈ సెమిస్టర్ చాలా ఫాస్ట్ గా వెళ్తాంది కదా
ఆ కరెక్టే నాకు అట్లా అనిపిస్తాంది ఇంగా ఎగ్జామ్స్ అయితే ఫాస్ట్గా వచ్చేస్తాన్నాయి ఎగ్జామ్ గురించి ఆలోచస్తా నువ్వు ఏమనుకుంటున్నావు
నేనేన్ నేను కూడా నేను కూడా అంతే ఆ టాపికే అసలు ఎత్తకూడదు అనుకుంటాన్నా అసలు ఆ టాపిక్ ఎత్తితే టెన్షన్ వచ్చేస్తాంది
కరెక్టే
హ్మ్
నాకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ స్టార్ట్ మాత్రం కాల
హ్మ్ నేను కూడా స్టార్ట్ చేయాల అనుకుంటాన్నా కానీ ఫోన్ యూస్ చేసేది మాత్రం ఎక్కువా ఎట్లా తగ్గిచ్చాలో ఏమో అర్థమే కావడం లేదు
హ్మ్ నిజం ఇది మాత్రం
హ్మ్ మనీ ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సండే కదా ఈరోజు
ఈ రోజా ఏం లేవు కానీ ఇంట్లో రిలాక్స్ ఈ వర్క్
హ్మ్మ్ నే నేను అట్లా షాపింగ్ వెళ్ళాలని అనుకుంటాన్న
హ్మ్ షాపింగ్ అంటే నీకు చెప్ హలో
హ్మ్ హ్మ్ అవును కానీ కొనడం కన్నా చూడడమే ఎక్కువ నేను షాపింగ్ పోయేటప్పుడు
హ్మ్ చూస్తేనే బాంటుంది విండో షాపింగ్ ఏమో అదండి
హ్మ్ అవును మళ్ళా రీసెంట్గా ఏమైనా మూవీ చూసినావా
హ్మ్ లాస్ట్ వీక్ లో ఏదో ఒక కామెడీ మూవీ చూసినా బావున్నింది
హ్మ్ ది చాలా ఫన్నీ గా ఉంది ఉందా లేకుంటే ఎట్లా
అ కొంచెం ఫన్నీగా ఉంది టెడిల్స్ మాత్రం చూసిన
హ్మ్ సరే నేను కూడా టైమ్ దొర
తె చూడు
సరే ఇంకా సాంగ్స్ ఏమైనా వింటావా ఏవి ఎక్కువగా వింటావు
హ్మ్ బాగా వింటాం గా ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగా ఎక్కువ వింటా
హ్మ్ నేను కూడా అంతే ఇంకా బ్లూటూతు హెడ్ఫోన్స్ పెట్టుకొని వింటే అసలు ఎంత పీస్గా ఉంటుందో
హ్మ్ నిజమే నువ్వు మోస్ట్లీ ఏ టైప్ సాంగ్స్ వింటావు
నేను ఎక్కువ మెలోడీ సాంగ్స్ ప్రిఫర్ చేస్తా
నేను అంతే
హ్మ్ నా ఫేవరెట్ సింగరా నా ఫేవరెట్ అయితే చాలా మంది ఉన్నారు ఒకరని చెప్పడం కష్టం.
కరెక్టే ఇది మాత్రం
నీకెవరు ఫేవరెట్ సింగరు
నాకా నాకేమట్ల ఏం లేదు. ఇంటా అంతే సాంగ్స్ బాగుంటే
హ్మ్
మ్మ్ మ్మ్
ఇంకా కాలేజ్ లో కల్చరల్ ఫెస్ట్ ఉంది ఆ ఏమన్నా విన్నావా ఏమన్నా ప్రమోషన్స్ వస్తున్నాయా క్లాస్ కి
మ్మ్ విన్నా నెక్స్ట్ మంత్ ఏదో కండక్ట్ చేస్తారంట కదా
హ్మ్ అవునంట నువ్వేం పార్టిసిపేట్ చేయలేదా లేక చేస్తావా
మీరు లేదు చేయను అం ఉంటాను
మ్మ్ ఎందుకు కొంద ఏ ఎందుకు అంత డౌట్ గా చెప్తన్నావు
నేనా ఏం చేద్దాం స్టేజ్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ భయమేస్ చేయగలుగుతానా లేదా అని అందుకే వద్
నందని మనం హ్మ్ మనం క్లాస్ స్టేజ్ పైన పోయి మాట్లాడకే భయపడతాము ఇంకా అక్కడ స్టేజ్ అంటే భయం ఏంటి కానీ బాగా మాట్లాడుతావు కదా నువ్వు కై పార్టిసిపేట్ చెయ్
ఊ అంతే బాగ అంటే ఫ్రెండ్స్ ముందర అట్లా మాట్లా మాట్లాడతాను అంతే నాకు ఆ స్టేజ్ మీద రాదూ రాదు
ఊహూ ట్రై చెయ్యి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లస్ ఏమైనా సర్టిఫికేట్స్ కూడా వస్తాయి రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవచ్చు కదా
హ్మ్ కరెక్టే అదే ఆలోచిస్తన్నా చూస్తా లాస్ట్ కి ఏం జరుగుతందో ట్రై చేస్తా
హ్మ్ నేను డ్యాన్స్ ఈవెంట్ లో పార్టిసిపేట్ ఆ ఊ డ్యాన్స్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటాన్న ఇప్పుడు స్కూల్లో చేసా మళ్ళీ ఇప్పుడు చేత్తామని
మంచి మంచి డ్యాన్స్ బాచేస్తావులే
మ్మ్ హ్మ్ ఎట్లా తెలుసునే బాగా చేస్తానని నీకి
అప్పుడు ఒకసారి చూపించుంటివి కదా స్కూల్ లో డ్యాన్స్ చేసిన వీడియోస్
ఊ
అచ్చు స్ టి ఇంకా ప్రాక్టీస్ ఏమన్నా మొదలయిందా
ఇంకా లేదు. దగ్గరలో స్టార్ట్ చేద్దామని ఊకుంటాన్న
ఉ అంతేలే ఇంకా టైమ్ ఉంది కదా.
హహూ
బాచెయ్ ఆల్ ద బెస్ట్
అయ్యే థ్యాంక్ యు ఇంకేమి
చెప్పాల ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి.
ఫ్యూచర్ ప్లాన్సా అదే రోజంతా ఫ్యూచర్ గురించి ఆలోచించేకి సరిపోతాంది. ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇంకా జాబ్ చేయాల అనుకుంటాన్న
గ అంతేలే ఇంకా ఏ ఫీల్డ్ లో చేయాల అనుకుంటనావ్‌.
వీళ్ళేందో మా కాలేజ్ వాళ్ళు అసలు చ్చ్ కన్ఫ్యూజ్ చేసి పడేసన్నారు. ఓసారి హార్డ్వేర్ అంటారు. ఓసారి సాఫ్ట్వేర్ అంటారు. ప్రస్తుతాన్ని సాఫ్ట్వేర్ అనుకుంటు అనుకుంటాన్న.
ఆ అంతే
ఉహు
నే ఇంకా ఇక్కడే అవాక్ చేయాలని ఉండనికె హైదరాబాదా లేకపోతే బాంగ్లూరా
ఆల్మోస్ట్ హైదరాబాద్ అనుకుంటాన్నా నువ్వు నువ్వు ఏం నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎక్కడ చేద్దాం. అనుకుంటన్నావ్ ఏ ఫీల్డ్
నేను కూడా ఐటి సైడే వెళ్దాం అనుకుంటన్న. ఉ వాడిపే తక్కువ వస్సన్నాయ్ కదా ఆ అంటే మా కాలేజీలో హార్డ్వేర్ నుంచి ప్లేస్మెంట్స్ తక్కువ
ఉ ఉ
సాఫ్ట్వేర్ వికిని ఎక్కువ వస్తాయ్.
హ్మ్మ్
అందుకని వాటికి ప్రాక్టీస్ అవుదాం అని అనుకుంటాన్న.
వన్ తింగ్ ఆ టూ మంత్స్ ఉందిఅంతే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతాయ్.
ఉ
ఏం చేయాల్నో ఏమో టెన్షన్ టెన్షన్ అయితాంది.
నా కూడా సేమ్ కానీ టెన్షన్ పడి సరిపోతాంది అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో ఏం చదవాల్నో ఎట్లా చదవాల్నో
ఉమ్ సేం ఇప్పుడు మనం ఆప్టిట్యూడ్ బేసిక్ నుంచి వచ్చినా అక్కడ ఆప్టిట్యూడ్ లో ఏందో లక్ ఉంటే వస్సుందంట వన్ మినిట్ ట్ లో ఆ లాజిక్స్ అంత గుర్తు తెచ్చ్ కొం చేయలేమంట
అందరు అదే అంటన్నారు. వన్ మినిట్ లో ఉం ఆప్టిట్యూడ్ చేయాలంటే అది కుదరని పని అది లక్ మీదే బేస్ అయి ఉంటుంది అని టరు
ఏం చేయాలో ఇంకా ఎన్నో అవేన్నో ఈ లాంగ్వేజెస్ అంటారు. ప్రొం ప్రోము అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేయాలో ఏమో ఏంటో అసలు
అసలు ఇప్పుడున్న కండిషన్స్ లో జాబ్ వస్తుందో రాదా నాక్
నాగుడా అదే డౌటు ఇంత చిన్న పని
తక్ సావుకి ఎంత తక్కువ ఉంటుంది తెల్సా ఆ అసలు చేయను అవసరం అనిపిస్ నువ్ వస్తారా రావా
ప్లేస్మెంట్స్ క్రాక్ చేసినా మనం ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటారు అబ్బా అంటే ట్వంటీ టూ ను
ట్వంటీ ఫైవ్ అనేది చాలా హైయెస్ట్ సాలరీ ఇప్పుడు
ఆ అవ్ అంతే ప్లేస్మెంట్స్ లో ఆ ప్లేస్మెంట్స్ లో క్రాంగ్ చేస్తే అంతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంతే దానికి ఎంత కష్టపడి తదు మన కాలేజ్ సెక్యూరిటీస్ వాళ్ల్కగూడ అంతే ఇస్తా ఉంటాదేమో
కదా
మ్మ్ బస్ డ్రైవర్స్కి సేక్యురిటీస్కి
కానీ వాళ్ళకి మనకి తేడా ఏమంటే వాళ్ళకా ఆట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంక్రీజ్ అవ్వదు మనకు అవుతుంది ఎప్పుడుకో ఒకసారికి
హ్మ్ హ్మ్ అవును
మల్ల వాడు కూడా కష్టం ఇప్పడలా వర్క్ బా చేయ్యాలా
మ్మ్ మ్మ్ మనం చిన్నప్పటి నుంచి చదువ్ కొన్ని ఇంత వరకు వచ్చినా అంత చదివిన చదువుకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే నిన్నా అన్లా
లక్షలు పెట్టింది చదువులకి
మ్మ్ మానేజ్మెంట్ వాలైతే ఇంకా ప్చ్ చాలా సఫర్ అయితారు ఒకోసారి నాగే డౌట్ వస్తాది ఇంత ఇన్ ఇంతకట్టి ఉన్నా నీకి నేను ఏమన్నా న్యాయంమన్నా చేస్తాన్నానా అని
ఆ ఆ పస్ నాకు ఒకసారి కానీ ఇప్పుడు కండిషన్స్ ఇలాంటివి మనల్ని మనం ఏం అనుకోలేం
ఊమ్ సరే అయితే నేను మళ్ళీ చేస్తాను బాయ్